హలో ఆ విన్పిస్తుందా
హలో హ్మ్
హలో
వినబడుతుందా
ఏం చేస్తున్నావ్
ఏముంది వర్క్ ఉంటే చేస్తున్న నువ్వు
ఇంటి దగ్గరె ఉన్నావా
ఆ ఇంటి దగ్గరే ఉన్నా
నేనే ఎది ఖాలీ పడుకోవడం లేవ్వడం హాస్టల్ లైఫ్
నైస్ ఎంజయింగ్ హస్టల్ లైఫ
ఇట్స్ నాట్ కాల్డ్ సారీ దాన్న ఎంజాయ్ అన్నారు
హ్మ్
తప్పనే తిప్పలో అంటారు
తప్పనే తిప్పలేముందు మంచిగా హాస్టల్లో ఎప్పుడు పడితేప్పుడు తినొచ్చు లేవచ్చు పడుకో
ఆ అంతే అంతే అట్లే అట్లా అనిపిస్తుది కానీ ఒకసారి ఇంటి వచ్చినాక ఆ హోమ్స్కి వేరే ఉంటది మొన్న ఉగాదికి ఇంటికి వేచ్చినప్పుడే అమ్మో అప్పుడు కానుచీ ఇంటికి పోపుతతుంది మల్ల
మళ్ళీ ఎళ్ంత కష్టం అవుతుదిగా
ఉ
అయినా మీకాడ మస మీకాడ మనసు కుంటరు ఉగాది
అవును మేము మంచి సెలబ్రేట్ చేసుకుంటాం
ఊ ఊ
ఉ రమ్మంటే రాలేదు
ఊ ఏం చేద్దాం ఇక్కడ ఇంటికి నేను టూ మంత్స్ అవుతుంది ఇంటికి రాక అని చెప్పి ఇంటికి రావడం ఐంది ఇగ
ఊహు ఎప్పుడు వచ్చినవ్ అవును ఆ రోజు ఏదో అస్ సంథింగ్ మీకు ఉందన్నవు కదా ఎగ్జామ్ మీరు
ఊ ఊ ఈరోజు ఈరోజు సడ్మిష్ ఏమో
అదే ఏదో ప్రాజెక్ట్ ఏ ఆ
లోపు చేయమని చెప్పింది మళ్ళీ రేపు వెళ్ళి అన్ని చేసి థర్టీ ఫస్ట్ లోపు డ సబ్మిట్ చేసేస్తారు డాక్యుమెంట్స్ ఇట్లన్ని
ఊహు హు
అదే కొంచెం తలకయినప్పుడు ఉంది ఇప్పుడు పోయిన వెంటనే అవి చేస్తే గాని సెఫ్ట్ కాదు
ఊ
మళ్ళయది క్రెడిట్ క్స్ ఉన్నాయి అదో పెద్ద బాధ లేకున్నా బాగుండు
ఊహు ఉగాదిక్ ఇంటికి కొచ్చినవ అయితే
ఆ వదికి ఇంటి కొచ్చినన్ లాస్ట్ ఇయర్ ఏ లేను ఉ ఓకే నార్ ఉ న న ఊ సమ్ ఏదో ఉండే ఎగ్జామ్స్ ఏదో ఉన్నాయి అందుకే హాస్టల్ లోనే ఉన్నా
ఊ
ఈ ఇయరన్ ఇట్లా కుదరదని చక్క వచ్చినా ఇంటికి
ఊ హు
మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు కాపు
సూపర్ సూపరో సూపర్ మాకు టూ డేస్ ఉంట ఏ ఉగాది సోమ్స్ ఎంజాయ్ మీరు ఫస్ట్ ఏ రోజు చికెన్ తింటారా
ఊ మాకు బండేనే ఆ తింటాం మేము నాన్ వెజ్ చేదానా తింటాం ముగాది రోజు పూజ అయిపో ఏవర అంత వరకు ఏం తినకుండా అట్నే ఉంటాం వన్స్ పూజ కంప్లీట్ అయి ఉగాది పచ్చడ అంత దిని చేసి తాగిన తర్వాత వండి తినేయడమే
ఊహు
వీర్ తో పాటు అవి బక్షాలు
మ్! హూ!
ఈ రోజు ఈ సారి మరీ దారుణం. ఏందంటే అవి ఘోరంగా వచ్చినాయి బక్షాలు.
మీరు ఎట్లా చేస్తారు? బక్షాలు అంటే చిన్నగా సైజు లో చేస్తారా? ఇప్పుడు ట్రెండ్ మారింది కదా అందరు. చపాతిలక ఎత్తారు
ఆ చెప్ప అట్లనే అని చెప్పి ట్రై చేసినాము.
సూపర్ నేను కూడా ట్రైజేద్దాం అనుకున్నా. డార్లింగ్
అది ట్రై చేసినా గాని న ఫ్లాప్ అయింది. బెల్లం ఎక్కువ అయి పాక్ కొంచెం అలవాటు అయ్యే హ్మ్! నన్ ప్లస్ దాని ప్లేస్ లో వేరే స్వీట్స్ ట్రై చేసినా. అవి బాగా వర్కౌట్ అయినాయి. అంటే ఉగాది అయిపోయిన తర్వాత చేసినా వేరే స్వీట్స్ అవి మోస వచ్చినాయి.
ఉమ్! మొత్తానికి ఉగాది ఎంజాయ్ చేసినావ.
బానే చేసాం అని చెప్పి మంచిగా ఫొటోస్ దిగినా అన్నీ చేసినా.
అంతేగాని మా ఇంటికి అయితే రాలే కదా!
వస్తా? ఏంటి తేను. రాను గాని ఇక్కడ ఇంటికి రాగానే టూ మంత్స్ అవుతుంది అని చెప్పి ఈ సారి ఇటు వచ్చాను. ఉన్న దాని ఎవ్వలకి
నా పెళ్ళికి రండి చప్పుడేక
ఆ వద్దు పెళ్ళి. నీ పెళ్ళికి ఉగాదికి సంబంధం లేదు. పెళ్లి పెళ్ళే ఉగాది ఉగాదే.
అందరూ నువ్వు ఒక్క దానివే కాదు మమ్మీ, డాడీ, తమ్ముడు, నువ్వు.
అందా అందరమూ వస్తాం. త
ఉ
అంటే ఏంటి మీయాసలు నిన్ను దీపావళికి పిలువు పిలువు అంటుంది. అంటే మీకు దీ మీరు ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా! మేము దీపావళి కదా.
హ్మ్! నోములు ఉన్నాయి కదా మీకు
ఆ ఉన్నాయి మళ్ళీ అటు ఈసారి వేరే ఇల్లు కొత్త ఇల్లు కాబట్టి నేనే ఉ ఈసారి రాలేదు అందుకే ఈ ఇయర్ ఇప్పుడు ప్రజెంటూ ఉన్న ఈ ఇయర్ అయినా ఫ్రెండ్స్ అందరిని పిలువు తీసు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం ఇక్కడ అనుకుంటాన్నది నాకు కూడా అప్పట్లోపు గ్రాడ్యుయేషన్ అయిపోయి కొంచెం అయిపోతది కదా అని
హామ్
కాదు టూ డేస్ ఏం చేస్తారు ఉగాదికి మీరు నాకు అది తెలీదు మాకంటే దీపావళికి కొన్ని చేస్తారు పూజలు అవన్నీ మీరేం చేస్తారు
ఫస్ట్ డే రోజు ఏందీ అంటే దేవుడిని పెడతాం మమ్మి మా డాడీ వాళ్ళ దేవుని సామాను ఉంటది కదా టూల్స్ ఆ టూల్స్ ను తీసు కపోయి అన్ని వాష్ జేసీ నీటిగా పూజి తం పసుపు కుంకుమ అవ పెట్టి దేవుళ్లకు పోలుస్తాం ఒక దగ్గర పెట్టి వాటికి ఫ్లవర్స్ అవన్నీ అరేంజ్ చేస్తాం మీరు ఆ ఆ వాటినేమో అంటారు మోదుకు పువ్వులు
ఆ మోదుపులు పోలి
ఆ అవి ఎక్కువ హోలీ కి బాయిల్ చేసి పోతే అస్సలు పోవంటగా కలరు నేను ఎప్పుడు ట్రై చెయ్యాలే లైక్ అట్లా ఒకసారి బాయిల్ శుద్ధమంట రాజళ్ళు అనుకున్న ని ఆ
ఇండియన్ మామ్స్ ఇండియన్ మమ్మీస్తో అద్దు
కొడతా అటు పడతము ఇంగ
అది పాత డ్రెస్ చినిగిపోయిన డ్రెస్ అయితేనే ట్రై చేయాలి లేదంటే మనం చీపిరి కట్ట తిరిగిస్తారు వాళ్ళు మన మొత్తం అవే పువ్వులు ఉన్నాయిగా మరి పూజలా
అంటే మేము డెకరేషన్ కోసం అని మేము అట్ల పెట్టుకున్నాం అందులో వ ఆ వేప పువ్వు మామిడాకు మామిడి కాయలు
ఉమ్
పువ్వు ఇంకేమున్నాయి ముదు పూలు ముదుగాక్ కు
ఉమ్
కామన్ అవన్నీ ఉంటాయ్ పూజస్ తం అక్కడ పెడతాం ప్రసాదాలు చేస్తాం అంటే అన్నం ఉంటది కదా పరవాన్నం అంటరు చూడు బెల్లమే కాని బెల్లం వెయ్యం చక్కరెస్
ఆ తెలుసు తెలుసు
చక్కరేసి చేస్ దాంట్లో పప్పులు వేస్తారు అనమాట ఆబ ప్లేస్ అన్నంని చేసి పక్కన పెట్టినంక బచ్చ పలేస్ ఎవరు చప్పాలు చేస్తది ఒక ప్లేట్ వేపుడు సామాను ఆ దేవుడ్ తమ దేవుడు సామాన్ ముందు ఒక ప్లేట్ పెట్టి ఆవాక్షారాలు అక్కడ దండ పెడుతది ఇంక ఇప్పుడు అన్నం ఉంది కదా అన్నం ఏందంటే డాడ్ డియే ఓన్లీ డాడి మాత్రమే రౌండ్ గా ముద్ద లాగా గోరుముద్దలు అంటరు చూడు
ఉమ్
ద్దల్లాగా ఒక ఫైవ్ అయినా నైన్ అయినా కలుపుకొని పెట్టుకోవాలి ప్లేట్లో
అంటే ఇంటికి పెద్ద ఎవరైత్ వాళ్ళ
అంటే ఏమో తెలీదంట మెల్స్ చెయ్యలంట
అదే ఇంటికి
ఆ ఆ తాతయ్య ఉంటాడు. కానీ తాతయ్య చేయరు ఎప్పుడైతే మేము ఒక్కటే ఫ్యామిలీ ఉన్నప్పుడు తాతయ్య చేసిండ్రు
ఆహా అంత సపరేట్ అయింది కాబట్టి ఎవరింట్ల ట్ల వాళ్లేనా
ఉ అదే ఇంట్లో వాళ్ళు చేసుకుంటాము ఇప్పుడు పెద్దనాన్న వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకున్నారు పెదనాన్న మేము మేము బాబాయ్య వాళ్ళు బాబాయ్య వాళ్ళు ఇగ తాతయ్య వాళ్ళు తాతయ్య నాన్న ఏం చేసారంటే అందరి దగ్గరికి వెళ్ళి మొక్కి ఆ అక్క తినే వచ్చి ఉచ్చుమ్ తెరవాలి
ఆ అయ్య అందరికి ముగ్గురిది సమానంగా
ఫస్ట్ రోజు పూజేసి చేస్ తంపా చెడి చేస్తాం సేమ్ అందా చేసుకున్నట్టే నెక్స్ట్ రోజు ఈ రోజు మీతో ఉంటే అంటే అట్లే ఉంచుతరు దీపం పెడతరు అనమాట వినాయ్ ఇప్పుడు వినాయకుడు దగ్గర దీపం పెడితే తొమ్మిది రోజులు కబా అబ్ పోకుండా ఉంచాలి కదా సేమ్ అట్లనే మా దగ్గర కూడా దేవుణి కదిలించే వరకు దవు నూనె ముట్టుకోద్దు నూనె పోయొద్దు నూనె ముట్టుకోవద్దు దేవు ముట్టుకోవద్దు. అసలు దేవుడు దగ్గర పోయేసి సామాను ముట్టుకోవద్దు అట్లే ఉంచాలి.
ఆహ
మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ లేసి టైం చూస్ కొని ఆ టైంల ప్రకారమే కదిలించి మళ్ళప్పుడు కొబ్బరికాయ కొట్టి వేరే దేవుణి చెల్కూరు వెంకటేశ్వర స్వామి అని ఉంటది. ఆ అవే స్వామిని మళ్ళీ పెట్టి ఆయనే నజ వెంకటేశ్వర స్వామి నిజినారు కదా కానీ చెల్కూరు వెంకటేశ్వర స్వామి నివసించాడు అన్నమాట సో ఆయనకి మనం మక్కలు చికెన్ మటన్ ఏం చేసుకుంటా అవి చేసి ఆ అంటే ఆయిల్ రోజే గిన్నె పెట్టాలి. పూరి చపాతి ఏమన్న చేసుకొని పెట్టి పెట్టాలి. ఆ రోజు మేము నీస్ తింటాం ఆ రోజున మళ్ళీ పచ్చడి వేసుకుంటాం.
ఆ టూ డేస్ చేసుకుంటారా పచ్చడి?
ఉ
అంటే సేమ్ ఇది మాకు దీపావళి నోములు క్కన ఉంది ప్రాసెస్ అదే మీ మాకు నోములు ఉన్నట్టు నీ కదుండి
ఎట్లీస్ట్ నెక్స్ట్ టైమ్ అయినా రా మరి మ్ సరే మరి ఉంటాను.
మ్ సరే
అ